ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నావు
ఏం చేరయేదక్క ఖాళీగానే ఉన్నా ఈ టైమ్ లో ఏం చేస్తాం అ
ఇం ఏంట్రా ఇంకేంటి విశేషాలు ఏంటి
ఏమున్నా యొక్క విశేషాలు ఏమిీ లేవు
అ
ఆ
హ అయినా మీలీ మీ ఇంట్లో మీ వీధిలో ఒక సంప్రదాయం ఎక్కువ కదారా
ఉ ఎక్కువనే అక్క ఏదన్నా చిన్నగా పడుగ చిన్ననగానా పెద్దగా పడుగ వచ్చినట్టే ఉంటుంది అమ్మా కే
అదే ఒక మీ ఇంట్లో అయితే ఇంకా మేము కొంచెం సంప్రదాయం అనేది కొంచెం అంతా ఇది లేదు కానీ బానే ఉంటాం కానీ మరి మీ అంతా ఎక్కువ కదురయ చాలా ఒకగా ఒక ఉండే వి విధానంలోనే గాని మాట్లాడే విధానం గాని ఒక డ్రెస్సింగ్ సైన్స్ గానే మీద అంత చ చాలా బాగుంటది అసలకు ఆా ఒక ఏదైనా ఒక ఫంక్షన్ గానీ ఒక మ్యారేజ్ ప్రతి ఒక్క దానిలో మీ సంప్రదాయం సంప్రదాయం అసలు
అ
కేంట
బాగా చి చిన్న పిల్లలు కూడా మమ ఇప్పుడు టౌన్లలోో కడుతున్నారు తక్కువ కదా ఎంద స్కూల్ పంగా ఏదో అది ఉంది అంటేనా కట్కుా అంటేనా వాళ్ పంపిస్తారు లేదంటే ఆ నార్మల్ రోజు వి వేస్తారు పల్లెటూర్లో అట్లా ఏమిండవు బల్ సంప్రదా ఉండాలంటారు కానీ ఇప్పుచ్చే జనరేషన్ కు అందరుూ మ పోతారు లెక్క ఒకప్పుడు ఉన్నది ఇట్లా ఉందని ఇప్పటిక ఉంది కానీ వచ్చే వచ్చే కొది కాది ఉంటదో ఉండదుో చూ చూస్తాము
ఈ ముందున్నంత పద్ధతిగా అదేరా ఆ ఇప్పుడు చెప్తున్నా కదా మన తాత అమ్మ అలా లా ఉన్నంత జనరేషన్ లో వాళ్ళు ఉన్నంత సంప్రదాయం ఉన్నంతలో ఇప్పుడు మన జనరేషన్ నుంచి ఇంంత ప్రదా మేము ఉండదు
రాను రాను తగ్గిపోతుంది అసలుగా ఓకే
ఆ అదేమ కరెక్ట్ే ఆ
ఇప్పుడికైతే ఉంది ఇంకా అది ఎంత వరకు వస్తుందో ఉంటుందో తెలిదుంగా
హా
ఇప్పుడు చీరలుంటే ఎవరు అమ్మ అమ్మవ అల్లు నాన్నమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో పళ్లిన వాళ్ళు కడుతున్నారు. కొంతమంది డ్రెస్సులు డ్రస్సులు ఎక్కువ వేస్తున్నారు. చాలా వరకు టౌన్ లో ఉన్న వాళ్ళు అయితేనా చీరలు తక్కువ టౌన్ లో ఉన్న వాళ్ళు చెప్పాలంటేనా డ్రెస్సులు నైటిలు. వన ఏదన్న ఫంక్షన్ంద అంటే అది కూడాడ చీడ కట్టతే కడతారు లేదంట డ్రెస్లే వేస్తారు. పెద్ద వాళ్ళు అంటి వాళ్ళు కూడా బ పిల్లలకు ప పెళ్ళలు కాని వాళ్ళు కూడా డ్రస్లు వేస్తారు డ పలటరు మా మాత్రం అలా ఏం లేదక్క ప్రతి ఒక్కరు చీరనే కడతారు.
ఓకే అదే లంగా జాకెట్ట్టు చిన్న లంగా వో న ఎలా
ఉ అవి చీరలు ఇంకా ఇవే ల్లె పల్లెటూర్లు అంటే టీవీ లేసేందుకు చాల తగ్గిస్తారు వయనియరు అలమలగ అయితేనా ఇక్కడ టౌన్ లో అన్ని స్లీవ్లెస్ చిన్న పిల్లలు కానిండి పైకి పైకి వేస్తారు. ఇప్పుడు వేయడమే అలా వేస్తేనా వాళ్ళు పెద్ద కొద్ది ఎలాంటివి కోరుకుంటారు మా ఇవే కావాలంటారు అవి కావాలని అడుగుత తర్వాత
పపచ్చే విధానంలో ఉంది మనం గ్రోత్ అయ
అవార్డ్ చే దాన్ని బట్టి పెద్దే దాన్ని బట్టి వాళ్ళు గుడ
ఇప్పుడు మన అదేప్పు ఇప్పుడు మన అమ్మ వాళ్ళ ఎట్లా తెలిసిన మనకి ఆ సాప్రదా వితౌట్ స్లీవ్ లెస్ అలా వేకోకుండా స్లీవ్స్ ఉన్న దావి మంచి మంచి డ్రెస్లు అలాంటి ఆ చూడీదారు ఇలా మంచి మంచి టాప్స్ ఇట్లాంటి ఏదో మ చేసి బాగా బాగా పెంచారు బట్ మన ఫూ మన ఫ మన జనరేషన్ నుంచి ఇంకా మనం మన ఫ్యచర్లు మనము అలాగే నేర్పించాలి రా ఎక్కువ ఆ అంటే ఎట్లా అంటే వాళ్ళ అనేది ఇవకూడదు ఆ మన్న ఆర్డ్రస్ చేసుకుంటాము అలా ఇది చేస్తాం అనేది చార్స్ వాళ్ళకి ఇవ్వకూడదు మనము మనమ్మ ఫస్ట్ మనం నేర్పించే దాని నుంచి ఉంటది
అ
ఎలా నేర్పిించ నకి అలా
ఉ
ఒక పల్లోడు మగపిల్లడితో ఏ ముందిరా వాడు ఒక ప్యాంటట్ ఒక స్వెట్ర్ ఇస్త అయిపోయా ఆడపిల్లల నేర్పించాలి ఆ
అప్పుడు మాకు తకువ ఉన్నంది టాప్స్ అనవే రెడిమేట్ కొనుక్కుంటున్నారు కదా అది మాకు తక్కువా అప్పుడు క్లాత్ తీసుకొని కుట్టించేవాళ్ళు లంగా జాకెట్ టాప్స్ గానీ లే టాపు పాయింట్ ఇలాంటి కుట్టిచ్చే వాళ్ళుమిిషన్క్క ఇప్పుడు ఏమున్నాయి డబ్బులు ఇస్త వే రెడిమేట్ వస్తున్నాయి ఏది కావాలంటేది అనేసి అఐవిటీవ్లెస్ సయి ఆ కొంతమంది పద్దతిగా వేసు కొంతమంది అనేది ఇట్లా పద్ధతి తప్పినట్టు స్టీవ్ లెస్ ఇట్లా చిన్న చి చిన్నవి అట్లా వేసుకొని తిరుగుతూ అప్పుడు మాకున్నాయి డ్రెస్సు ఇలాంటివి పనేమీ ఏమి లేవ్ డ్రెస్సే ఉంటానండి ఎక్కువ లంగా ఓనీళ్లు లంగా కితో లంగా ఓణీలు ఇవే
అవు అవు
పల్లెటూర్లో ఇప్పుడైనా గాని లంగా ఓనీలు లంగా జాకెట్టు టాప్ అండ్ పాయాంట్ ఇవే వేయనిచ్చేది కొంతమంది అనేది ది ఇప్పుడు చిన్న పిల్లలకు స్లీవ్ లెస్ ఇలాంటి వి టౌన్లలో ఎలాగయితే వేసుకుంటార అలాంటివి కూడా అలవాటు చేస్తున్నారు అలాంటి అలవాటు చేస్త అయితే వాళ్ళు పెద్దయ్య గుడా అలానే
సిటీలో చేప్పాలా రా డ్రెస్సింగ్స్ సెన్స్ అసలు కొంచెం కూడా పద్ధతి పాడు లేకుండా అలాంటి
మన డ్రెస్సింగ్ సెన్స్ నీ బట్టి టి పద్ధతి కూడా ఉంటుంది కొన్ని కొన్ని అంటే చెప్పవ చ్చు అంటే మేము ఇలాంటి డ్రెస్సెస్ గానీ ఇలాంటి వారమని కాదు మన డ్రెసింగ్ సెన్స్ నీ బట్టి పక్కన మగ వాడు చూసే దృష్టి ట్టి అలా ఉన్
అవును అబ్బో వాడు డ్రెస్సింగ్ సెన్ బట్టినే క్యారెక్టర్ ను కూడా డిసైడ్ చేసుకునేస్తాడు వాడంతట వాడే
ఆ చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటంటే మనం ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటే వాళ్ళ కూడా అదే విధంగా చూస్తారు అదే మనం పద్ధతిగా ఉన్నామ అనుకో మనకి అకడకేలి ఎవడన్నా వెనకాల నుండి చూస్తాడా చూడడు అది అంతే గా హమ్
చూడు రసలుకు అదే రా ఏమైనా కా మనం ఉండేదాని ఊదానం బట్టి ఉంటాం
ఇప్పుడు ఇ కొన్ని కా ద దాని వల్లనే వస్తు వస్తుంది కొన్ని
అవును అవును కొన్ని కొన్ని ఇష్యూస్ డ్రెస్సింగ్ అమ్మాయి డ్రెసింగ్ సన్స్ కొన్ని కొన్ని ఇష్యూస్ చూడ వస్తున్నాయి అదే మా కరెక్ట్
వేసుకోవాలి ఎంత వరకు అది ఎవరి తికర వేసుకోవాలి ఎట్లా ఉండాలి అవి కూడా ఉండాలి వేసుకోకూడదు అన్నారు అది ఎ కడ వే కోవాలి ఎవరి దగ్గర వేసుకోవాలి అవి కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న వస్ న్న వరకం బయటకి వచ్చేటప్పుడు కొంచెం పుల్లుగా పద్ధతిగా రావాలి ర కాని అమ్మాయి అంటే తెలుగుమ్మాయి దాగా ఏమ ఉండాలి మనసి గానే మనం మాట్లాడే విధానం కానీ
ఇంకొ ఒకటి ఏమంటే ఫారెన్ర్స్ అసలుకి మన సంప్రదాయాన్ని ఎంత బాగా ఇష్టపడతారు తెలుసా కాదరా మ్ ఫారినర్స్ మన సంప్రదాయాన్ని ఒక శారీ గాని ఒక ఫుడ్ గాని ఒక ఫెస్టివల్ గాని ఈ ఎంత లైక్ చేస్తారు తెలుసా వాళ్ళు మనం చేసేదాన్ని అట్లాంటిది మనం వాళ్ళని చూ చేది ఇప్పుడు వాళ్ళు మనదాన్ని మన పద్ధతిని మన సంప్రదాయాన్ని వాల్ వేష్ ష్టపడుతున్నారు మన వాళ్లకు వాళ్ళని చూసి చేస్తుంటే మ్ రివర్స్ అస్సలకు మ్ కానీ వాళ్ళ పద్ధతి మనం చేసేది కరెక్ట్ కాదు మనం యాక్చువల్ గా అదేంటి మనం ఒక ఇండియా ఇది అనమాట మన మనిం ఇయాల చాలా సంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ అసలుకు చానా
మ్ మనముండే పద్ధతిని బ అవతల వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ ఆమె తీరు అది కూడా మారుతుంది
మ్ అయింది
మాటతీ పద్ధతి అన్ని మారుతాయి ఉమ్
మ్మ్ కచ్చితంగా వరా అదే చెప్తున్నారు చెప్తున్నారు కదా ఆ ఇండియా పోతే పో తూ అమెరికా అయిపోతుందంటున్నారు చానా జ
అవును
అలా బిహేవ్ చేస్తున్నారు మన సైడ్
ఇంకో కొద్ది ఒక్క ఐదు సంవత్సరాలు ఇట్లా ఉన్నాయంటే అందరు మారిపోతుంది జనరేషన్ కూడా
ఆ ఇప్పుడు ఇప్పటికీ అసలుకు మనం నానోళ్ళ జనరేషన్లో ఎలా ఉండేది మన జ జనరేషన్ లే ఇలా అవునండి ఇప్పుడు సరపో
అప్పుడు డబ్బు అనేది కూడా తెలిసేది కాదు ఇప్పుడు డబ్బు లేందే ఏమీ గాని లేదు
అస్సలకి ఇప్పుడు డప ప్రతి ఒక్కరికి ఎవరికీ గాని డబ్బులు వాల్యూ అంటేనే తెలిదు అసలు
అప్పుడు అసలకి లేదమ్మా అద అర్ధ రూపాయి పావలా ఇవే ఇవంటే ఓ సంవత్సరం అన్నట్టు ఇటు ఎగుడు తతివి
అవును ఖచ్చితాంగా
ఇప్పుడు ఆ లెక్కి ఇచ్చిన ఏవే కాంట రావు మనకు ఇప్పుడు పిల్లలకు చేతిలో పది పెట్టిన సరిపోదు నోరు చాలా నూరు యాభైలు పెడితే అట్లా ఇస్తే చెడ కొట్టినటు మనమే చెడ కొడతాం
ఇకడకి వెళ్తే కాదు మా ఇంట్లో మా బాబుకు వెళ్తే బట్టర్ దోస కావాలండి అంటాడు ఆ బటర్ దోస సెవెంటీ ఎయిట్ రుపీస్ తెల్సా అలా మనం ఖర్చులు ఎక్
ఇట్లా తినేదానికి పెట్టొచ్చు కాని పై తికి ఏదన్నా కొనుక్కోవాలని అడుగు అంతేనా ఇప్పుడు నువ్వు మనం కొన్ని రూపాయి అర్ధరూపాయి ఇచ్చే ఎవరు ఇచ్చారు ఏమొస్తది వాళ్ళకి చేతుల బెడలకు యా బైకన్నా ఎక్కువ పెట్టలేము ఎక్కునే అట్లా పెట్టినామ అనుకో సుగం మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాము పిల్లలకు డబ్బులు ఇచి అలవాటు చేసి
అవునవును
హమ్ అప్పుట్లో మనకు రూపాయి రెండు రూపాయలు అంటేనే ఓ అ అంటున్నాము
అవును రా ఒక నిమిషం రా కాల్ వస్తుంది నేను చేస్తాను